ఆ వినిపడుస్తుందండి బాగున్నారండి ఉమ్ బాగున్నామండి తిన్నారా
లేదండి ఇంకా
ఏమండి ఇంకా లేటు
పొద్దున ఉప్మా చేశారు తినబుద్ధి కాలేదు.
ఉ పొద్దున్న తినలేదు ఇప్పుడు ఇంకా తినలేదు
అందుకు ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను ఇంకా
ఏం చేస్తారండి ఈ రోజు
ఈ రోజుక చికెన్ చేస్తారండి
మీరు తినరూ కదా
అవును ఏదోటి పన్నిరు
మ్
చేస్తారండి వెజిటేరియన్ వాళ్లకు
ఉహు అంటే అప్పుడం అలా పెట్ట
అండి
అప్పడాలు వడియాలు అట్లా పెట్టర అండి
ఆహ ఏం బెట్టారు అట్లాంటి
ఉహు
ఏం చేత్తున్నారు
ఏం లేదండి ఏదో చదువుకుంటె అంటే నిద్ర వస్తుంటే పడుకుందాం అనుకోండి ఇంకా మీర్ కాల్ చేస్తనే మాట్లాడుతున్నా
ఓకే ఇక్కే అందరు బాగున్నారా
అంత బాగున్నారాండి
అ క్కడికి వెళ్ళలేదా బయటికి ఈ రోజు
లేదండి ఎవ్వరు లేరండి అంతా ఏళ్ళిపోయినారు బయటకి మా ఫ్రెండ్ ఒక పాప అయితే గ్జామ్ అని అక్కడికి వెళ్ళింది
ఉమ్
ఇంకా అక్క వాళ్ళు బయటికి వెళ్ళినారు ఇంకెవ్వరు లేరు ఇంకా ఇంక వేరే ఆక్క వాళ్ళు ఉన్నారు రూమ్లో అంతె
ఆ
ఉమ్
అప్పడ్కీ టెంపుల్స్కి వెళ్ళలేదా
లేద్ లేదండి
ఎందుకని
నిన్న పోయాం కదండి
నిన్న పోయిన్నార
ఉమ్
ఎక్కడికెళ్లారు
ఎక్కడికో వెళ్లమండి మూడు టెంపుల్స్ కెళ్లి బాగున్నాయి చూసోచ్ చమ్ అట్లా ఉమ్ అన్ని బాగున్నాయి
ఎవరికైనా సజెస్ట్ చేయండాట్ల టెంపుల్ వేరే వాళ్ళకి చెప్పండి టెంపుల్స్ బాగుంటాయి వెళ్ళండి అని
ఆ ఓకే అండి చెప్తానండి
ఆ
ఉమ్ బాగా ఎంజాయ్ చేసినారా మీరు
అలా ఏం లేదు పర్వాలేదు ఇప్
పర్వలేదు
మిరెమ్ తిన్నారు పొద్దున
మాది సేమ్ ఉప్మానెండి మీలాగే
మల్ తిన్నారా లేదా
నాకేం కొత్తగా పెట్టలే మాకు ఉక్మనే చేసినారు అదే కొంచెం తిన్నా
ఉమ్
ఇప్పుడు ఏదో కలర్ రైస్ చేస్తారు చికెన్ చేస్తారు ఏమి బాగుండదు ఏమండి ఆరోగ్యం బాలేదా
అవునండి కొంచెం దగ్గు జలుబు చేసింది
ఉహు అ మాతర్లన్నీ వేసుకోవచ్చుకదా
వొచ్చేవాళ్ళు తన్నాకా సాయంత్రం
ఉ సాయంత్రం హు ఇంకేమండి విషయాలు నిన్ననైట్ ఏంచేసిండ్రు హాస్టల్లో
ఆలు
ఆలు కర్రి
ఉ
ఉ ఆలు కర్రి అన్నం
మీరు తిన్నారా వండిన వెంటనే వెళ్లిన వెంటనే తిన్నార మీరు
ఆ వెెళ్లిన వెంటనే మా ఫ్రెండ్సమ్త తింటాంట్రి నేను పైకి తెచ్చుకొని తినేసేశా
ఆ ఏం బేట్టారు
ఏందబ్బా అది ఉల్లిపాయ పకోడను గొంగూర చట్నీ సాంబార్
నీకే మేలే పకోడ ఏసి పెట్టారు
పకోడా చేస్తారు సాటర్డే సాటర్డే చేస్తారు
వాడు చేయడండి
ఊ సోమవారం ఏముండదు గురువారం ఏముండదు ఉ తర్వాత ఏదో ఒకటి పెడతారు రెండు వానికి రెండు రెండు సార్లు చికెన్ రెండుసార్లు ఎగ్ ఒకసారి పకోడా
స్ట్రీట్ షాపింగ్ మీకు దగ్గరేనా
ఆ
స్ట్రీట్ షాపింగ్
ఆ లేదండి అది మెట్రో దాటిపోవాలి కొంచెం దూరమే టెన్ మినిట్స్ అట్లా పడుతుంది
అవునా
హ
ఉంటే కొంచెం ఏం లేదు ఊరికే అడుగుతున్నా
దగ్గరే కొంచెం కానీ నేనే పోను మా ఫ్రెండ్స్ సంత పోతుంటారు బానే
బాగుంటాయ అక్కడ బట్టలు
ఊ బానే ఉంటాయి కొంచెం నేనైతే ఏది టీ షర్ట్లు అట్లా అవి నైట్ ప్యాంట్లు అయితే కొన్నానండి
అక్కడ
ఊ
బాగున్నాయ మరి
పర్ల బానే ఉన్నాయి ఇంకా డ్రసులు వరకయితే పోలే
ఒకటి తీసుకొని చూస్తే కదా తెలిసేది హ
మనం కొంటున్నారా మీరు బయటకి వెల్నా రా ఆంటీ
లేదు రూమ్ లోనే ఉన్నా హాస్టల్లో
హ్మ్ హు
అడుగుతున్నది అంతే
ప్చ్ లేదండి తెలియదండి నేను కూడా ఇప్పుడు ట్రై చేయలేదండి
ఉ హ్మ్
ఏదైనా మా నాన్న మా అక్క వాల్లే తెస్తారు ఇంకో సార్ ఇక్కడొచ్చి కొన్నా అడ్రస్ కొనుకున్నాను అంతే ఇంక డ్రస్సుల వరకు ఏం పోలేదండి
అవునా
మీరు కొన్నారా ఏమన్నా
ఒకసారి కొన్నాను నాలుగు వందలు పెట్టి ఒక మూడు త్రీపీస్ సేట్
హ్మ్ హు
మ్ అట్లే బానే ఉంది
హ్మ్
అంతేం కద మళ్ళీ కొన్లేదు అక్కడ వన్ మంత్ పైన్ అవుతవుందిలే
అంటే వచ్చినప్పుడు కొన్నారా కొత్తగా ఇక్కడ
ఇక్కడ వచ్చిన రెండో వారంలో కొన్న ఫస్ట్టు తిరుమల వెళ్ళినప్పుడు
డ్రెస్ వేస్కోని పోయినాం
లే లేదు అక్కడ నుండి వెళ్ళి వచ్చేటప్పుడు కొన్నాను
ఓకే ఓకే
ఆ
హ్మ్
స్కూల్ కేళ్ళినప్పుడు మా అక్క వేసుకునింది ఆ డ్రెస్లని
హ్మ్ హు
హ్మ్
లేదండి నైట్ వర్షం వచ్ వచ్చింది ఈ రోజు ఏం ఎండ గాస్తాంది కొంచెం మూసుకుంటాంది తెరుస్థాంది హ్మ్ వర్షం వస్తుందేమో అనిపిస్తుంది మీ సైడ్ వర్షం వస్తుందండి
లేదండి
హ్మ్ హు
రూమ్ లోనే ఉన్నా బయటికి వెళ్ళలేదు
హ్మ్ హు కిటికీలోన్ జూస్ స్తే కనపడుతుంది కదా ఎలా ఉంది క్లైమేటు అనేటట్టు
బిల్డింగ్లు అడ్డముంటాయి అండి
బిల్డింగ్లు అడ్లముంటాయా బయట తొంగి చూస్తే బిల్ బిల్డింగ్ అడ్డం ఉండయంటనావే చాలా గ్రేడ్ అంటే వెంటిలేష అంటే సూర్యుడు రాడ రూమ్ లోకి వెంటిలేషన్
రాడ్ రాడ్ అట్లాంటివని ఎం లేవు
సరే సరే అలాంటైతే కష్టమే
అ
మ్మ్ నువ్వు ఎక్కడికి పోవడం లేదా బయటకి
లేదండి
ఏమండి ఎందుకు వెళ్ళడం లేేదండి
తీసుకోవాలి ఈరోజు ఆదివారం మరి రేపటి నుండి డైలీ రొటీన్ చూటుకెళ్ళాలి చదువుకోవాలి
అంతే అందరికి అంతే
అ
ఒసేయ్ ఇక్కడికి పావురాలు వస్తాయి తెలుసా
అవునా
హ రూమ్ బయట బాగా తిరుగుతా ఉంటాయి
పట్టుకోండి పట్టుకోన్
పట్టుకొని ఏం చేయాలి నేను అవసరమ నాకీ దాన్ని పాపం హింస పెట్టడం
హింస పెట్టాల పెంచుకోండి మంచిగా ఆహారం వేసి
తింటాయి బయట ఏమన్న పెడితే తింటాయి మేము అన్నం వేసేస్తాం కదా అవి తింటాయి ఇదన్న గింజల్త్ పెడతే అవి తింటాయి
ఆ
తింటాం కదా బాదం అలాంటి తీసుకొచ్చి బయట పెట్టింటాం కద తింటాయి వచ్చ అవి
రేపు ఫ్రై గా చెయ్ చికెన్
చికెన్ చేస్తారు నాలుగు మూడు ముక్కలు వేస్తారు నాలుగు లేవు వట్టి చిన్న ముక్క ఆ చిన్న కప్పు ఉంటుంది దాంట్లో మూడు ముక్కలుస్తారు
ఆ అవి అంటే చికెన్ తినను వాళ్ళకి
ఆ ఉడికను కూడా ఉడుకిండదు అసలు కావాల అట్లాంటి రైస్ మరి రైస్ కుక్కర్ లో పెడతారా సరిగ ఉడికిండదు
ఆ
ఆ రైస్ కూడా అంత ఘోరంగా ఉంటుందనమాట
మా రూమ్ కచ్చేయండి బాగుంటుంది
ఆడ ఎంతంతాక్క రూమ్కి
ఐదు
రావాలంటే చూసుకోవాలి కదా నేను చూడాలి ఫస్ట్
ఉమ్ మీకు కూడా దగ్గరవుతుంది అప్పుడు
ఆ ఎ ఇప్పు కషేమ అదాంటే ఆప్పుాల ఎక్కకన తిరగాళ చూడాలి చూడాలి ఎలా ఉంటుందో సిచ్యువేషస్
హలో హలో
ఇక్కడ చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతున్నారండి బాగా
మీరు వెళ్ళి అడచ్చకద
చిన్నపిల్లలతో ఏం ఆడతాం చెప్పండి
మాకిక్కడ ఎవ్వరూ ఆడే వాళ్ళు లేరు లేకుంటే నేను వెళ్లేదాన్ని
చిన్న పిల్లకాయలు
మ్
మ్మ్
అడకనే బాగుంటుంది ఆడుకోం
ఆహ్
వాళ్ళతోనే బాగుంట్
ఎ రోబో అ ఎట్లాకున్నా అసల్ చెప్పు అదేమి మెయిన్ రోడ్ లాగా ఉంటుంది అదేమి చూడ్డానికే అహ్ అయింట రాస్నంటే ఆడుకోచ్చు నువ్వు చెప్పినట్టే మ్మ్ రోడ్ లో కదా అదైతే అట్లుండది అన్మట్
బాగుంటాది సరదాగా పిల్లలతో ఆడుకోవడం
మ్ బానే ఉంటుంది
మ్
తిన్ నవ్వుతారు రోడ్లో అవశ్రమ
ఆ అండి మీకు చపాతి పెడతారా
లేదండి
దోసా
దోస్ పెడదరు
పూరి
పూరి పెడతరా పుచ్ ఎన్నేళ్లు పేడతార ఎన్నాల్ ఆహ్
చపాాతి ఎందుకు పేట్రు
ఛపాతి అప్పుడు గ్యాస్లు సడన్గా అందడం లేదు కదా అప్పటి నుంచి చపాతి లేదండి అండ్ ఇప్పుడు రోజ్ ఇప్పుడు అది కూడా లేదు పెడతారు అందు పొద్దున్న అన్ని హాస్టల్స్ లో పెడతారు
మ్
మ్ అ మా హాస్టల్ లోల్ ఎమోజి పెట్టడం లేవాళ్ చాలా డబ్బులు ఇస్తాన్నం